ఆ
బాగుందవా
బాగు ననేసిన
ఏం చేయలేట్లే పడుకోను ఉన్నా నువ్వేం చేసానువు్
నేను అంతే కాాలి ఇంకా
చెప్పం నా తిన్నావా చేసాను రా ఇంకా ఇంట్లో
అమ్మ చేస్తాంది ఎన్నో గుడిగడ్డ కూర చేస్తాంది
హ ఏ టైంకి తింటారు మీరు
మాదా ఇప్పుడైతబడ్తన స అంటే మా అమ్మకు ఓ రోజు లేట్ అవుత ఉంటుంది ఓ రోజు ఫాస్ట్ అవుత ఉంటుంది అ
మేము వచ్చి మెదన్పల్లికి పోయింటి మము అక్కడ బిర్యానీ చేసింటే వాళ్ళు కట్టి పంపించినారు ఇ అదే ఉందని ఇంకా రేపటికి ప్రిపరేషన్ చేస్తానం మేము రపు అందరు వస్తారు కదా పెద్ద పెద్ద గిన్లు అవన్నీ తీసి కస్టర్డ్ చేసాన్నాం కస్టర్డ్ ఎప్పుడని తిన్నావా నువ్వు
ఇస్డాక
కస్టర్డ్ అంటే ఫ్రూట్స్ అన్ని వేస్తారు ఒక
పంచామృతం లాగనా
అది కొంచెం అట్లే అనుకో దాంట్లో పౌడర్ వేసారనమాట ఫ్లేవర్స్ ఒక ఫ్లేవర్ ఉంటు ఉంటుంది
ఆహా
ఫ్లేవరు స్ట్రాబెరీ ఫ్లేవరు అట్లా ఫ్లేవర్ పౌడర్ వస్తుందినమాట
ఆ అట్లా వేసి చేస్తారా
మిల్క్ లో అది బాయిల్ వచ్చేటప్పుడు ఈ కస్టర్డ్ అనేది పౌడర్ వే స్కోవాలా వేసుకొని కొంచెం చిక్కబడుతుంది కస్టర్డ్ పౌడర్ వేస్తే చిక్కబడినప్పుడు ఆఫ్ చేసేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకుని దాంట్లో ఫ్రూట్స్ అన్ని కట్ చేసేసి వేసుకుంటే చాలా చల్ గా తింటే బాగుంటుంది
ఆహా అంతే లే పంజామృతం కూడా కానీ పౌడర్ వేయరు రేపు మీ రిలేటివ్స్ అంతా వస్తారా
ఆ అందరు వస్తారు ఇంకా మా ఇంట్లో అంత ప్లేస్ లేదు కదా కింద అంటే షాప్ షాప్ పెట్టేసి చాలా అంటే ఉందేమో ఉంది అంతా షాప్ సర్కుల్ ఉన్నాయి యాడ చూడు
తారేమో
ఇంకా పైన అంతా నిన్న అదే పని క్లీన్ చేసి చేసి చేసి కాళ్ళు చేతులైత ఇట్లా నస్తన్నాయి టాబ్లెట్ తిన్నా నొప్పులు పోవడం లేదు
ఆ ఆ ఏం ట్యాబ్లేెట్ మింగినవ్ పారసీతమల్ ఆ
ఏదో అది ఆరెంజ్ కలర్ దిచ్చింది మ అమ్మా మార్నింగ్ లేస్తనే నమాజ్ చేస్ కొని ఆ టాబ్లెట్ తినేసి పనుకున్నా
ఉమ్ హ్మ్ మీరే వండేస్తారా అందరికి రేపు
ఉమ్ మేమే అంతా ఫ్యామిలీ ఫ్యామిలీ వాళ్ళే కదా ఇంగా ఇంకా పైనే కూర్చొని
ఉమ్
ఇంకా ఈ రోజు కూడా అందరూ ఒకే చోట వున్నిన్నారు అంటే మా అత్త వాళ్ళు రాలేదు ఏమంటే ఇంకా రేపు వాళ్ళు కూడా వస్ స్తారు ఇంకా తినిపించేద్దామని ప్లేస్ లేక మేమేం ఫెస్టివల్స్ చేయడం లేదు అంతే లే కుంటే ఫెస్టివల్స్ చేయడంలో ఫస్ట్ మా ఇంట్లోనే బాగా చేస్తారు ఉమ్
అంతేలే పైన బానే ఉంటుంది కదా మీకి
ఉమ్ పైన బానే ఉంటుంది మోల్డింగ్ ఎస్నామ్ మొత్తం క్లీన్ చేస్ దుమ్ము దుమ్ము అయిపోయింది మాస్క్ ఎసుకొని క్లీన్ చేసినా కూడా మొత్తం దుమ్మే
ఉమ్ హ్మ్
అది క్లీన్ చేసేకి ఎవరు వేరే అయినా థౌజండ్ రూపీస్ అడిగినడు
ఆహా అందుకని మీరే చేసేస్తిర
లేదు మా డాడీ లాస్ట్ కి ఫోర్ హండ్రెడ్ ఇస్తా అనా ఆ సర్లే మల్ల వస్తా అనా ఇంకా సడన్ గా ఈ ప్లాన్ వచ్చేసా ఇంకా మేమే క్లీన్ చేసేస్తిమి
అంతేలేే అంతా ఎందుకు
ఆ ఒక మిది మాత్రం ఇది క్లీన్ చేసేకి తౌసండ్ అడిగినాడు చూడు
ఉమ్
ఉమ్ నేను మా అక్క క్లీన్ చేసేస్తిమి ఫాస్టింగ్ లో ఉండి మళ్ళీ క్లీన్ చేసినం తెల్సా నా మార్నింగ్ మార్నింగ్ పోయి
ఉమ్ గ్రేట్ లే నేనైతే ఇప్పుడు ఉండను చాలా మంది ఉంటారు అంటే మా తెలుగూస్ వాలు హిందూస్ పండగలకి నేనైతే ఎబ్బుడిండ్లా
ఫస్ట్ ఇంగా
ఉమ్
ఏ ఏ మీరు ఇవి ఫ్రూట్స్ వాటర్ అవి తాగచ్చు గదా
ఉమ్ తాగచ్చు వాటర్ తాగచ్చు కానీ మీరు వాటర్ కూడా తాగ్గూడద
ఏమీ గాని తాగ్గుడుదు అప్పుడు అర్థమైతుంది నేను అసు లూ మొత్తం ఇయర్ లో లెవెన్ మంత్స్ అసలు వాటర్ అంటేనే బాటిల్ ఉంటుంది గాని నేను తాగను మా ఫ్రెండ్స్ వాళ్ళు తాతా వుంటరు అప్పుడు తెలుస్తుంది ఆ ఒక్క మంతు తెలుస్తుంది ఆ వాటర్ విల్వ ఓ అప్పుడు బాగా తాగింటే బాండు అని ఈ ఫాస్టింగ్స్ అప్పుడు గుడా అంతే మార్నింగ్ హాఫ్ గ్లాసే దాంతోనే ఈవినింగ్ వరకు
అంతే అయిపోతాం వన్ మంత్ అంటే కష్టమే గద
ఊ డిహైడ్రేషన్ డిహైడ్రేష్ షన్ అయితుంది పీరియడ్స్ డిలే అయితాయి హార్మోన్ ఇంబాలెన్స్ అవుతుంది కానీ లోపల బాక్టీరియా ఉంటుంది గదా
ఆ
ఆకలి కి అది అడి అది తినేస్తుంది అన్ మాట ఊ
ఆ
చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఈ ఫాస్టింగ్స్ పెడితే అసలు
అవునవును చెప్తా ఉంటారు
ఆల్మోస్ట్ ట్వ ఫైవ్ నావి ఫాస్టింగ్సు
ట్వంటీ ఫైవ్ డేస్ అనా
ఉ టోటల్ థర్టీ డేస్ కి కానీ ఒక ఫస్ట్ డే ఏమైందంటే ఇంగ వన్ మినిటో టూ మినిటొ ఉన్నింది ఫస్ట్ ఫాస్టింగ్ రోజు అప్పుడు డేట్ టచ్చెస్ అట్ల పోయింది ఒకటి అది కన్సిడర్ చేయ్యకు
ఇంక
హు
గర్ల్స్ కి ఎళ్ళిపోతాయ్ ఫైవ్ డే
ఊ ఉ ఒకసారి ట్వంటీ ఎయిట్ ఉంన్నిండ దెలుసా లాస్ట్ ఇయర్ ఎట్లా దొరికినాయ్ అంటే నా నాకి అసలు అదృష్ట్యం అనుకోల్ల అంతే
అవ్వ
ఇంగా
హు
ఇంకేమి ఎట్లా గేటు ఏం ఏమయ్యా
ఏందో అయ్య నాలుగు మార్కులు వొచ్చా చూసి షాక్ అయినా బ మేరే పాప ఉంది చూడు ఏ షక్షణ్ లో ఆ పిల్లొచ్చి వె ఫోన్ జేసింది ఏన్నొచ్చాయి అని
ఆ
అయ్యో ఇంగా నేన్ చూసుకోవాల బ్రో అంటే సరే చూసుకో అన చూసుకున్నాక ఫోర్ వొచ్చినాయే అన్నానా అయ్యోని స్క్రీన్షాట్ పెట్టి నను నమ్మనవను అయ్యో నిజమే స్వామియ అంత ఆ పాపకి పోటీ నచ్చినాయి అనుకుంటా
అవాపా ఎట్లా అన్ని అటెంప్ట్ చేసిందా లేకుంటే
అేమో ననే ఏం మంగల అట్ల కానీ మార్క్స్ నాకైతే నైన్టీన్ వచ్చిన్నాయి అనుయి ూ ఫోర్టీన్
ఆ నేను అది చూసుకున్నాాం అనుకున్నా ఎట్లా నైంటి అదే ఎట్లా వస్తాయి అంటే అదే టోటల్ ఎన్ని రైట్ యియి దాట్లో ఎన్ని నెగిటివ్ అయిపోయినాయియని
ఆ
చూసుకోలే నేను మళ్ళా ఎట్లా చూ అంటే అంత ఇంట్రెస్ట్ లేదు లేదు చూసుకున్నాామన్న
కీ లో చూసినప్పుడు అది తెలిసింది రిజల్ట్స్ చూసినప్పుడు అది తెలియాల నాకు కూడా
అదే మేము నిజల్ట్ చూసినప్పుడు ఆడ ఇచ్చిన క్వశ్చన్స్ కి ఇచ్చిన ఆన్సర్స్ కి మ్యాచ్ అవ్వడం లేదు మళ్ళ లేస్తే నేను
ఆహా
న్ వైస్ చెక్ చేసుకొని పోదాము నేను పెట్టిన ఆన్సర్స్ అంటే దానికి మాస్టర్ క్వశ్చన్ పేపర్ కి నేను రాసిన క్వశ్చన్ పేపర్ సెట్ అవ్వడం లేదు క్వచన్స్ జంలింగ్ గా ఉన్నాయి చదు నేను మద్లేస్తస్త నేను
అంతేలే ఏం చేద్దాం అయిపోయిలే ఇంకా చేసి కూడా వేస్ట్ హ మాకులా అవునవును
అ
ఇద్దరు అనుకుంటా క్వాలిఫై బాయ్స్ేర్ ఇద్దరు ఒకరు వెళ్ళి ఒకరు రెగ్యులర్ ఒకరు వెళ్ళి ఒకరు రెగ్యులర్ ఇం ఇంకా ఎల్లీస్ లో ఇంక అబ్బాయి రాసినడు కానీ తెలియలే నాకు అయింటాడని అనుకుంటాను నా అబ్బాయి కూడా
మా క్లాస్ లో ఒక పిల్లోడు పాపం ఫస్ట్ నుంచి ట్రై చేస్తుాన్నాడు ఆ పిల్లుడు ఏమైనాడు లేదొ ఒక నక్కల్ల ఫస్ట్ ఆ పాస్ అయింటారులే ఆ పిల్లలకి నాలెడ్జ్ కూడా బాగుంటా ఆ
కానీ మరి వల్లల్లో ఒక అబ్బాయి అన్నా కదా బై్ ఒక్క డే కూడా మిస్ కాకుండా కాలేజ్ కు వచ్చినండు వెళ్ళి ఇ వాళ్ాలన్నా కొన్ని రోజులు పర్మిషన్ తీసుకొని ఒక సిెమ్ అంతా అలా చదువుకుందామని కాలేజ్ కి రెగ్యులర్ మధురం రోజూ కాలేజకిి వస్తాడు అన్ని క్లాసులకి అటెండ్ అయితాడు బంక అస్సలు కొట్టాడు అర్థం కాకపోయినా క్లాసులు వింటాడు అ
చేేయాల రోజు వచ్చి మనం అయినా మనం రోజు వెళ్తాన కూడా మనకు అటెండెన్స్ ఎందుకో సెవెంటీస్ లో ఉంది కథేర్కంద
నాప్పుడ అంతే మనం ఆవిడప్పుడు బంగ కొట్టేస్తాం నేనైతే మోస్ట్లీ కొట్టేస్తాను
మేము అసలు వర్క్ షాప్స్ కి తప్ప మళ్ళ డికి పోము తెసిన
అనా మీమై
ఎప్ మీరన్నా అప్పుడప్పుడన్న క్యాంటీన్ కెళ్తారు ఉంటారు మీకు మీ క్లాస్ కోసం మేము అట్ల కూడా పోము
ఉమ్
ఉమ్
నీకు ఒకదానికేనా నీకు అట్ల సెవెంటీస్ లోనే ఉంద నిజంగా ఎయిటీ
అంటే సెవెంటీ సిక్స్ సెవెంటీ ఎయిట్ అంటే ఇంకా వీళ్ళు వర్క్షాప్ పోయినప్పుడు టూ వీక్స్ లో ఉమ్ టూ వీక్స్కి వర్క్షాప్కు వెళి ఒకటి కమ్యూనికేషన్ ఒకటిొచ్చి ఎంబిడ్ దానికి అసలు వేసేస్ చాలా పర్మిషన్ కూడా వేయరు అబ్సెంట్ వేయరు ప్రజెంట్ వేయరు
వాళ్ళకి వేస్తే కదా మన తెలిసేది మ్ ఉమ్ సరే అయితే ఉండి ఏం లేదు సరే తినేసి మళ చేస్తా
బాయ్
మ్ బాయ్